హాయ్ బ్రో
హైబ్రో
ఎలా ఉన్నాదు
మ్ ఫైన్ ఫైన్ మీరు బాగున్నారా
ఆ బానే ఉన్నాం ఏం లేదు బయట వేదర్ కొంచెం వ వలస్ం పడేటట్టు ఉంటే చూస్తున్నా
ఓకే వెదర్ రిపోర్ట్ గురించి కంటేనరా
మ్ వానబడదిట్ట్టుంది మా సైడ్ అందుకు మీక్ మీకు ఎ సీసన్ తముడు
నాకుొచ్చేసి ప్రెజెంట్ అయితే ఈ ఇప్పుడు ఎండాకాలం కదా సో ఎండ కాలమ అంటే అసలు ఏమి నచ్చదు నాకు వచ్చేసి వింటర్ అంటే చాలా ఇష్టం అనమాట సో పర్టికులర్గా విం టర్ ఎందుకు ఇష్టం అంటే ఇప్పుడు రెైనీ సీజన్ అనుకోండి ఆ చాలా డర్టీగా బురద అట్లాంటివన్నీ ఉంటాయి మనం బయట తిరగడానికి ఛాన్స్ ఏమి ఉండదు రైన్ ఎప్పుడు వస్తుందో తెలీదు మార్నింగ్ అయినా నైట్ అయినా ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఇలా టైమింగ్స్ ఉండవు కదా సో అది ఎప్పుడైనా రావచ్చు కాబట్టి మనం పెద్దగా తిరగడానికి అట్లా ఏమి ఉండదున్నమాట, కొంచెం నాకు ట్రావెలింగ్ అట్లా తిరగడం అంటే చాలా ఇష్టం, సో మనం తిరగడానికి కూడా పెద్దగా అవ్వదున్నమాట రైైనీ సీజన్లో వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఈ సమ్మర్ ఇంకా సమ్మర్ గురించి చెప్పాలంటే మీకు తెలుసు కదా చాలా ఎండ థర్టీ డిగ్రీస్ డిగ్రీ సింటమ్ ఉంది చాలా కూల్గా ఉండది కొన్ని సంవత్సరాల క్రితం అయితే, కానీ ఇప్పుడు ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల అనుకోవచ్చు కొన్ని కొన్ని కారణాల వల్ల చాలా హీట్ అయిపోతుంది, సో ఇంకా మనం ట్యాన్ అయిపోవడం ఇంకా డిహైడ్రేట్ అయిపోవడం ఎండలో ఎక్కువ సేప్ తిరగ లేకపోతున్నాం అనమాట, తిరిగితే అర్లీ మార్నింగ్ లేకపోతే ఇంకా నైట్ ఈ నైట్ మార్నింగ్ మార్నింగ్ స్లీపింగ్ టైమ్ నైట్ రెస్ట్ తీసుకుంటాం, ఇంక ఎక్కడ తిరగడానికి అవ్వదు ఇంకా, సో పర్టికులర్ గా అందుకని చెప్పేసి నాకు వింటర్ అంటే చాలా ఇష్టం అన్నమా మనం చలిని మానేజ్ చేసుకోవచ్చు ఆ జాకెట్స్, సాకెట్స్ అట్లాంటివి వేసుకోనై నా మేనేజ్ చేసి చాలా తిరగవచ్చు ఇంకేంటి అంటే నైట్ టైం చాలా ఎక్కువ ఉంటాద అనమాట కొంచెం మనం పడుకోవడం ఇష్టం కాబట్టి పడుకోవడానికి కూడా చాలా ఈజీగ ఉంటది, చాలా టైం ఉండిద్ది పర్టికులర్గా. టే సో అలా నాకు వింటర్ అంటే ఇష్టం అనమాట ఇలా మీకు ఏ సీజన్ అంటే ఇష్టం మరి.
నా కూడా సేమ్ బ్రో వింటర్ అంటే చాలా ఇష్టం దాంట్లో ఉండే అంటే ప్చ్ లైక్ ఎర్లీ మార్నింగ్ కొంచెం మంచు పడుతూ ఉంటది కదా అలాంటి టైమ్ లో మంచిగుం అంటే లైక్ వెదర్ గానీ పిక్స్ గానీ మూమెంట్ అని అప్పుడే కొం కొంచెం హాయిగా ఉంటది మళ్ళా ఈవినింగ్ సన్ సెట్ అది కూడా చలికాలంలోనే బాగుంటది, మార్నింగ్ వేకప్ తర్వాత చలిలోకి పోయి కొంచెం అటు ఇటు జాగింగ్ చేసిన తర్వాత సన్ రైజ్ సన్ రైజ్ వచ్చేటప్పుడు ఆ మూమెంట్ చూసినప్పుడు చాలా ఫీల్ ఉంటది.
అవును అవును
దాన్ని చూసే కొ ద్ది ఇగ ఒక ఎగ్జైట్ట్మెంట్ అలా డైలీ వెళ్తూ ఉండాల అనిపిస్తూ ఉంటది, పైగా చలి అనేది మనం బాగా ఇప్పుడు ఏ సీజన్ తో పాటు పోల్చుకున్నా వింటర్ సీజనే.
ఓ అవును అవును అవును ఎవరికైనా చాలా ఇష్టం అంటే ఇంకా మోస్ట్లీ ఓ ఈ నైన్టీ పర్సన్ పీపుల్ ఎవరిని అడిగిన వింటరే అవును వింటర్నే ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు
ఎందుకంటే మనం ప్చ్ అం అంటే రెైనీ సీజన్ అంటే ఊకనే ఇప్పుడు రెయిన్ కోట్. తీసుకెళ్తామో తీసుకెళ్ళమో ప్రాబ్లంగ ఉంటే ఆ సమ్మర్ తే బయటికి వెళ్తే అసలు వెళ్ళబుద్ది కాదు మళ్ళా అలిసిపోతే మళ్లా అసలు వెళ్ళబుద్దే కాదు బయటికి. డీ హైడ్రేషన్ వస్తే
అవునవును అవునా హెల్త్ ఏమన్నా ఇది అయిపోయే ఛాన్సెస్ చాలా ఎకు అన్నమాట ఈ ఎండకి
ఒకవేళ మనం ఇంట్లో ఏసీ పెట్టించుకున్నా కూడా, ఒకేళ ఏసీ కొంచెం అలవాటు అయినా సడన్ గా బయటకి వచ్చేసరికి వడదెబ్బ
అవునవును అవునా ఏసీకి అలవాటు పడితే ఇంకా చాలా కష్టం అయిపోతది, బయట పనులేమి కూడా ఎం చేయ బుద్ధి కాదు అసలు బయట ఉండనికి అవ్వదన్నమాట
మన బాడీ టెంపరేచర్ అనేది కొంచం చేంజ్ అయిత ఉంటది అదే వింటర్ అయితే మనం స్వెటర్ వేసుకున్నాం, మీరు చెప్పినట్టే స్వెటర్ సాక్సేస్ గ్లౌసెస్ ఇలాంటి మేనేజ్ చేసు కోవచ్చు వెదర్ ని బట్టి మిగతా సీజన్స్ అలా ఉండవు కదా
అవును
ఇది మేనేజ్ చేసుకున్న ఆ అవును
ఈ సమ్మర్లో మీక ఏమన్నా హీట్గా చాలా ఇబ్బందిగా ఏమన్నా అనిపిస్తుందా
అనిపిస్తుంది సడన్ గా బయటికి వస్తే ఒక తలకాయ నొప్పినట్టే అనిపిస్తుంది. సడన్ గా అసలు ఏదో లైక్ ఏదో కింద మొత్తం ఏదో గుంజుకు పోతున్నా
ఓకే డల్నెస్ ఓకే అవును అంటె గ్లో ఏమి ఉండదు కదా ఈ సన్ వల్ల అవి రేష్ అవి ఇవి పడడం వల్ల చర్మం ఇది అయిపోతా అన్నమాట అవును అం
అంటే సడన్ గా మన రూమ్ లో ఉం బయటకు వచ్చేసరికి, ఏదోలా ఇ ఏదో మనకి తెలియని ఎనర్జీ ఏదో, మనని ఇప్పుడు ఏదో గుంజిస్తున్నట్టు అలా డిప్రెషన్ లాంటిది బట్ అది కొంచెం శాడ్గా ఎనర్జీ జి లే
ఆ అంటే ఇప్పుడు మనమ్ రూమ్ లో ఉన్నంత ఫ్రెష్నెస్ బయటకి వస్తే ఉండదు ఈ స్వెట్ ఒకటి ఇట్లా ఇట్లా వాటి వల్ల మన ఇక అంత కంఫర్ట్ కూడా ఏమి అనిపియదు, చాలా ఇది అనిపిస్తది కదా స్వెట్ ఇవి బయటికి వెళ్ళనికి కూడా అవ్వదు
మరి మీకెలా అనిపించింది బ్రో మరి వాళ్ళలా బయటికి ఉన్నప్పుడు
చాలా చాలా ఎండ కొడుతుంది నేనున్న సైడే
మ్ హు
హలో అసలు నాక్ చాలా తిరగడం అంటే ఇష్టం ఇష్టం అని చెప్పాను కదా, అసలు తిరగనికి కూడా అవ్వట్లేదు అది చాలా ఇదయిపోతున్నా ఇంకా, పర్టికులర్గా వాటర్ మిలాన్స్ మ్ కీరా అట్లాంటివి తీసుకుంటున్నా, మరి ఇంకా అసలు డిహైడ్రేట్ అయిపోతున్నా లేకపోతే వాటర్ బాటిల్లో ఆ గ్లూకోజ్ పౌడర్ ఉంటంది కదా
అవును
అలాంటివి క్యారీ చేయాల్సి వస్తుంది అసలు అయితేలేదు, నాకు తిరగడం అంటే చాలా ఇష్టం ఎంత తిరిగినానో అసలు అంత ఇంకా ఇంట్లోనే ఉండనికి అయిపోతుంది వెళ్తే ఇంకా మార్నింగ్ టైమే వె వెళ్లాల్సి వస్తుంది ఏమన్నా వెజిటబుల్స్ అయినా, గ్రోససరీస్ అ ఏమన్నా తీసుకొచ్చుకోవాలన్నా, కొంచెం ఎండ అయితే వెళ్ళడానికి అసలు అయితలేదు
వీల అవుతులే అన్నట్టు మొత్తం డిహైడ్రేషన్ లోనే మొత్తం వెళ్ళిపోతుంది ఎనర్జీ అనేది, మరి మీ సమ్మర్లో ఏం అంటే ఎక్కువ పసిఫిక్ గా ఏ ఫ్రూట్ అనేది ఎక్కువ తింటార్ బ్రో
ఆ నాకొచ్చేసి చాలా వాటర్ మిలన్ జుస్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట
అవునా
ఆ ఇంకా దానివల్ల అంటే చాలా ఇష్టం అందులో ఈ వాటర్ మిలన్ ఒకటి చాలా బాగా అనిపిస్తుంది నాకైతే, ఇన్స్టంట్ ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది, ఇంకా తింట చాలానే ఇంకా ఈ సీజనల్ ఫ్రూట్ వచ్చేసి మ్యాంగో అంటే ఇ కూడా ఇష్టం సమ్మర్లో, కొంచెం చాలా ఇష్టం అన్నమాట చాలా ఎక్కువ తింటాను మ్యాంగో, సో మాకు దగ్గరలో మాది చిన్న తోట ఉంటంది అన్నమాట పెద్దది ఏం కాదు సో నాకు నచ్చినవి తెచ్చేసుకోవడం అలవాటు అయిపోయింది అన్నమాట, ఇంకా నాకు తెలుస్తాయి కదా కొన్ని కొన్నివీ బాగుంటాయి అని
అవును
జూసి జూసి ఉంటాయి అవి తెచ్చుకొని, అప్పుడప్పుడు ఇంట్లో హోమ్మేడ్ మాజా కూడా వేసుకుంటా అన్నమాట, చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్ గురించి అయితే అడగకండి ఎట్లున్నాయి ఇంక తాగేయడమే
అవును మనం బయట వాళ్ళు చేసే దాని గురించి ఏమైనాన్నేయచ్చు కానీ మనం చేసుకుంటే మనమే తాగేయాలి కదా
ఆ దాని గురించి రేటింగ్ అంటే ఇంకా ఫుల్ అవుట్ ఆఫ్ టెన్కి టెన్ ఏయ్ కు నేర్చుకుంటా అలా అన్నమాట ఇంగా మీకు ఇలా ఏమైనా ఇష్టమా మరి
ఉమ్ ఫ్రూట్స్ అంటే ఫస్ట్ ఇ నేను వాటర్ మిల్ అంటా బ్రో ఎందుకంటే జ్యూస్ అంటే లైక్ వాటర్ వాటర్గా ఉంటంది కదా తినేకొద్ది ఫ్రిజ్ లో పెట్టుకొని కూల్ గా తింట ఇంగ దం బా ఈ ఎండకి ఇదే బాగుంది అని ఓకే
ఫీల్ అవును అది తాగుతుంటే గూడా అబ్బా బలే అన్ పిస్తయా
నేనైతే అసలు మొత్తం తినేస్తా బ్రో లైక్ మొత్తం అసలు కొంచెం కూడా దాని మిగిల్చంది కూడా అమ్మా ఇది తినేయడమే బెటర్ రా వాబ కొంచెం చల్లగా ఉంది అని ఇక ఆశ అనేది ఎక్కువ పెరుగు ఉంటది కదా వేడికి మన బాడీ డిహైడ్రేషన్ నుంచి తట్టుకోవాలంటే వాటి ఇంకా తింటూనే ఉండాల అనిపిస్తుంది దానివల్ల అండ్ ఒకసారి పైనాపిల్ జ్యూస్ తీసుకున్నప్పుడు
ఆ అవునవును నేను రీసెంట్ కూడా పైనాపిల్ జ్యూస్ కాదు పీసెస్ ఏ తిన్నాను అవి ఉప్పు కారం పెట్టుకొని తిన్నప్పుడు చాలా బాగుంది
నేను ఒకసారి మా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నప్పు దాన్నే ఎగ్జాక్ట్ గా బయటన్న బయటున్న టేస్ట్ మాక్సిమం కాదు
ఓకే ఆ
అదే టేస్టు లైక్ ఐస్ మొత్తం అంటే ఫ్రిడ్జ్ లో ఐస్ లు పే చేసుకుని దాన్ మిక్సీ జర్లో వేసి దాన్ని స్లైసెస్ చేసి మళ్ళా దాన్ని ఒక ఒక దాంట్లో కొద్ది
ఆ
తీసే కొద్ది బా మూడు నాలుగు కప్పులు
ఓ ఎందుకు ఇంట్లో వాళ్ళకి షేర్ చేసుకోవాల అనిపిల్లే
ఎక్కడ బ్రో ఆ టైం అసలు ఇవ్వాలనిపి ఎట్లా తెలుసినా లైక్
సిప్ సిప్ సిప్ అనిపించిందా
అప్పటికి నాకు నీసంగా ఉండే లేవడానికి నాకే ఇబ్బందిగా ఉంది అయినా స లేచి ఎ స్తున్నా మా డాడీ మా అక్క కోసం వచ్చిన అప్పుడు మమ్మీ అమ్మమ్మ వాళ్ళ
ఓకే అవునా చాలా ఎంజాయ్ చేసార అయితే
ఆ అంటే పై కొంచెం కూడా మిగిలిచ్చకపోతే వాళ్ళు అంటారు కదా నువ్వేం చేస్తావ్ అసలు ఇంత అని తాగిన అను ఒకనే తాగేసి నంటందమ అబ్
ఇంకా ఇలా మ్యాంగో ఏమైనా ట్రై చేస్తారా
మ్యాంగో అంటే మ్యాంగో మాక్సిమం ఎక్కువ పం పండు మావిడికయ్ అయితే ఇంత
ఓకే ఓకే ఆ ఒకే ఉ కొంచెం టేస్ట్ కూడా టేస్ట్ టేస్ట్ అవును అవును ఎస్ అవునా మనకు అసలే టేస్ట్ కావాలే లేకపోతే ఎడపోతది పోదు
చెట్టు మీదది నార్మల్గా ఉంది కాయ తినొచ్చు గాని అంటే కూల్ కూల్ ఉంటే దానికి పళ్ళు జల్లు అంటది ఊకనే ఉ అదే ఇదనుకో వాటయి వాట కో నోట్ల పెట్టగానే ఇగ మన హీట్ కొద్దీ అది కొంచెం మెల్ట్ అయిపోతది అడ్వాన్స్ గా అనిపిస్తాయి కొంచెం బాడీకి ఎనర్జీ ఉన్నట్టు
ఇప్పుడు ఇది సమ్మర్ కదా మనం ఏమన్నా హెల్త్ టిప్స్ ప్రికాషన్స్ ఇ ప్లే లైక్ సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ అట్లా ఏమన్న యూజ్ చేస్తారా మీరు
ఏ లేదు అల్లాంటి ఏం అల్వాటు అసలు నాకు అలాంటి అల్వాటుదు
ఆ రీసెంట్ వరకు సన్ స్క్రీ స్క్రీన్ వాడిన బ్రో బట్ ఇంకా అంత ఏం అనిపించలేదు
అవునా దానివల్ల నాకు తెలిసి మాక్సిమం ఏం ఉండదు గోరు ఒకే మొత్తం కొంచెం చాయా ఆయిలి గుండ్
అవునవును ఆ అదే ఫీల్ వచ్చేసింది ఇంకా వద్దులే ఇంకా మనకి పెద్ద ఎందుకులే నో యూజ్ అని చెప్పేసి
టచప్ లేని దాని గురించి వాడొద్దు అనిపించి నాకయితే ఒకసారి
ఈ ఎండ ఎండకు తిరిగే వాళ్ళు ఆ అంబరిల్ల అట్లాంటి క్యారీ చేయడం బె అనిపిస్తది నాకైతే ఈ మరి సన్ స్క్రీన్ అట్లాంటివి కాకపోవచ్చు. ఆ ఇప్పుడు నేను చెప్పా కదా గ్లూకో గ్లూకోజ్ వాటర్ అయితెంది సో అండ్ సో ఇట్ల అంబరిల్లా ఏజ్డ్ పీపుల్స్ అయితే అంబరిల్ల అట్లాంటి క్యారీ చేస్తే కొంచెం వడ దెబ్బ తాగలకుండా డిహైడ్రేట్ కాకుండా ఉంటరు అనుకుంటున్నాను. ఏమంటారు మీరు
అవును బ్రో నిజమే సరే బ్రో మరి నే ఇంకో కాల్ చేసుకుంటా